హలో బాన్నార అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హమ్ బాగున్నామండి ఏం చేస్తా ఉన్నరు
ఏం లేదు ఇప్పుడే పూజ చేసేత్తనా చేయగానే ఉన్నా ఆ మీరేం చేస్తున్నారు
నేను వాక్ చేస్తా ఉన్నాను మార్నింగ్ నుంచి పడుకోని ఉన్నానే
అవునా
ఆ ఒకలాగు ఉంటే బాడీ వాష్ చేస్తా ఉన్నా
ఆ
మేము వన్ ఇయర్ వరకు ఇంగ పూజ చేయ్యకూడదు
అవునా ఏమి
ఉ అంటే మా మామ్మ వాళ్ళమ్మ చనిపోయారు.
ఆ
అందుకు చేయకూడదంట
ఆ అంటే నీ నేను కూడా చేయకూదు సేమ్ మాత్త మా మామ వాళ్ళు కూడా చనిపోయినారా ఆ త్రీ మ సిక్స్ మంత్స్ అవుతాంది
అవునా
ఆ అంటే ఇంకా దేవుని నూరికనే దండం పెట్టుకుంటా ఈవినింగ్ టైమ్స్
అవునులే ఆ దీపం పెట్టి పూజ చెయ్యరాదంతే
ఆహా దీపం పెట్టను ఆగర్భత్తిలు వెలిగించి ఇంకా దేవుడిని మొక్కుంటా
అవును అవునులే
అ వన్ ఎ వన్ ఇయర్ దాకా చేయకూడదని చెప్తారు కదా
అవునవును మాకి అట్ల అంటే మాది వన్ మంత్ కుడా అయ్యింలేదు ఇప్పుడు ట్వంటీ సెకండ్ ఒస్తే
అవునులే
వన్ యా వన్ మంతైతుంది.
వన్ మంతౌతుందా ఆ.
మొన్ననే చనిపోయిండేది బుధువారం ఎమో పదకొండ్రోజులు చేసింది.
అవున్లే.
హ్మ్ రే ఆ నెలైపోయినాక వాళ్ళకి బట్ట్లు పెడతారంట గదా.
అవున్లే ఆ.
హ్మ్ రీసౌండ్ వస్తనట్టుంది గదా.
ఆ కొంచం మీ మీ సైడే. కొంచెం వాయిస్ వినిపిస్తుంది. నా కాల్ బాగా వినిపిస్తుందా.
ఆ వినిపిస్తా ఉంది నేన్ మాట్లాడతాంటే నాకు మళ్ళీ నా వాయసే రీస్. సౌండ్ ఇనిపిస్త ఉంది.
అవునా.
ఎందుకో అది ఆ.
మరెక్కడ ప్రాబ్లముందో.
హ్మ్ మ్మ్. అదే నెలైపోయినాక వాళ్ళకి బట్ట్లు పెట్టి పూచేసుకొని టెంకాయ గొట్టు. కొని రావాల్నంటా.
అవున్లే.
అది అయినాక నార్మల్గా టెంపుల్స్ కి అట్ల పోవొచ్చు. టెంకాయి అవేం కొట్టుకోకుండా.
ఆ ఒక. త్రీ మంత్స్ అన్నా అయితే ఇంక వెళ్ళచ్చు మూడు
ఈ వన్ మంత్లో ఇది పెట్టేస్తారు కదా బట్లు పెట్టి పూచేసుకొనొచ్చేది. అదైపోయినాకీ. హ్మ్ ఏ లేదు అని చెప్తున్నారు పోవచ్చు నార్మల్గా పోవాలనుకుంటే టెంపుల్స్ కి.
హా.
ఏ వెళ్లెసి నార్మల్ పూజ్ చేసుకోకుండా చూసుకొన్ రావచ్చు. ఎక్కడన్ పోయినా.
అవునా హ్మ్.
హ్మ్.
ఇంతే ఇంకా అవి వన్ ఇయర్ అయిపోయెంత వరకు ఇంకా టెంపుల్స్. పోయెకుండదు ఏమి చేసేకుండదు.
ఆ ఫెస్టివల్స్ అప్పుడు ఏం చేయగూడదంట మేము చేసేదెక్కువదే.
అవున అవును.
బా గ్రాండ్ చేసుకుంటాం ఏదైనా ఫెస్టివల్లొచ్చినా.
ఆ ఇంగ తెలుగు వాళ్ళంటే ఇంగా పండగలె. క్కు వస్తాయా ఇంకేమి ఇట్లా వచ్చినప్పుడు ఇంకేమి చేసేది కాదు.
మ్మ్ నేను తెలుగే వీళ్ళంతా కర్ణాట్క.
అవునా.
హా ఇక్కడ జాస్తి చేస్తారు పండగలు.
అవును కర్ణాటక సైడా. హ్మ్.
అంటే చిన్న పండక్కి గూడా ఇక్కడ చేసే పండగల్కి అంటే ఆంధ్రాలో ఇప్పుడు. సంక్రాంతి బాగా చేస్తారు ఇక్కడ చేసేద్ లేదు ఇక్కడ మెయిన్ మెయిన్ పండుగలుంటయి బాగా చేస్ సేది దాన్లక్ మాత్రం బాగా గ్రాండ్ చేస్తారు. వరలక్ష్మి పూజ అనీ ఆ వినాయక్ చవితి, వరలక్ష్మి పూజ ఈ కర్గము అని వస్తుంద్ ఒకటీ
అవును
ఆ పండగా దీపావళి, దసరా అది బాగా చేస్తారు.
ఇక్కడ గాని బాగ్ చేస్తర్ దీపావళి
అవ్ ఈ సారి వరలక్ష్మి వ్రతము ఆగస్ట్లో వస్తుంది. అదే ఈసారి వెండిది మొహం తీసుకొన్ వచ్చి చెయ్యల ఇంకా బాగా అనుకుంటిని. కానీ చేసేకయ్యేలేదును నార్మల్గా పెట్టుకోవచ్చు.
హ
ఆ రోజు ఏమన్నా పిండి వంటల్ చేస్కోవాలంటే చేసుకోనీ చేస్కోవచ్చు అంతే దేవునికీ చేస్ పెట్టేది టెంకాయ కొట్టుకునేది అదేం లేదు.
ఉందా
ఇగ అందుకే ఈసారి సింపుల్గానే చేస్కోవల్ల
అంతలో కంప్లీంట్ అయిపోతే కొంచం చేస్కోవచ్
మీ వాయిస్ క్లారి రీసౌండ్ రాలేద్ కదా మీర్ మాట్లాడండి కోద్దిసేప్ ఎందుకంటే నేన్ మాట్లాడ్తా ఉంటే రీసౌండ్ వస్తా ఉంది.
అవునా నా వాయిస్ క్లారిటీగా ఇన్పిస్తుందా మీకీ
నాక్ విన్పిస్తా ఉంది మీకి రీసౌండ్ వస్తన్నట్లు లే ద మీర్ మాట్లాడుతున్నప్పుడు
ఆ లేదు బానే విన్పిస్తాందే
ఆ అందుకే నాక్ ఇన్పిస్తా ఉంది మీర్ చెప్పండి ఎట్ల మీ సైడ్ ఏం
మా సైడ్ అంటే సంక్రాంతి బాగా చేస్తారు. త్రీ డేస్ బాగా ఆ సంక్రాంతి, కనుమ బా బోగి బాగా చేస్తారు ఇంకా బాగా అంటే మాకి ఊర్లో ఊర్ అన్మాట బాగా వీధిలో అందరు కలిసి బాగా అంత ముగ్ ముగ్గులు పెట్టి బాగా చేస్తార్ అక్కడ అంత ఒక ఫ్యామిలీ ఆ అంటే ఒక ఫ్యా
టౌన్లో అంత పట్టిచ్కోరు.
పల్లెటూర్ ఊర్లలోనే బాగా చేసేద్ సంక్రాంతి అంటే బాగుంటుంది. ఇక్కడ్ ఉండే వాళ్ళు గని ఇంకో ఊరికెళ్ళిపోతారు.
మ్ మేము అంతే మేము నలుగురు సిస్టర్స్ మీ
అవునా
ఈ పండగ సంక్రాంతి పండగ, ఉగాది పండగ వచ్చింది అంటే నైటే ముగ్గుల్ ఏసేస్తారు గదా ఎక్కు వ పెద్ద ముగ్గులో రంగోలి అంత ఏసి అందరం కూచ్ చునేది తినేసేసి ఎనిమిదికి అప్పుడు స్టార్ట్ చేస్తాం కూర్చునేది మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటా తొమ్మిది పదైపోతుంద్ అక్కడే ముగ్గుస్కుంటుండే చోటే
అవును
అంతేసేపు ఉంటా కూచ్చోని ఉంటాం మాట్లాడుకుంటా
ఆ
మా నాన్న వాళ్ళమ్మ ఉంటుంది అక్కడే అంతేను కొంచం కామెడీ చేస్కుంటా మాట్లాడుకుంటా
అ
ఉ ఇంక పెళ్ళేపేంది అవన్నీ మిస్ అయిపోతాం ఏం చేసేది లేదు
ఊరికెలరా ఇట్లా వా ఫెస్ట్ తల్కి సంక్రాంతి పండక్కి అమ్మోలీన్టిక్ కానీ
ఇంకా మ్యారేజ్ అయి వన్ ఇయర్ అయితుంది.
వన్ ఇయర్ అవ్
ఈ ఆ ఈ ఈ సారి ఒస్తే పోయేదే
అవునా
ఉ
అందరు అట్లా ఫెస్టివల్ ఆ పండుగలు ఒచ్చినప్పుడే ఇంక పోయేది
అవునవును ఉ
అందరక
అంటే సిరాం నవంకి పోవాలన్కుంటే నేను అప్పుడు ఇంగ కొత్తగా జాయిన్ అయింది జాబ్కి లీవ్ ఇవ్వరు అని పోలేదు
ఆ
ఇంకిసజన్ లో ఏమో ఎప్పెన మళ్ళీ స్టార్ట్ అయింది నాకి అను కా ఒద్లేష్నాను పోలేదు ఇప్పుడు అప్పుడే ఖాళీగున్నింటే బావున్ అన్పిస్తంది పోయే కన్నా ఎత్తందేమో ఉరుకేయని
అవున్న
నార్మల్ టైమ్ లో పోయేది వేరూ ఇప్పుడు ఇట్లా పోయేది వేరు
అవున
ఇంకా ఈ ఈయరు అయ్యర్ లేదు నాకీ పోయేకి ఎందుకంటే ముందు ఇయరు స్టార్ట్ అయింది సేమ్ ఇట్లనే ఇయర్ పెనా
ఆ
చూపించుకో అంటే స్టాప్ అయ్యింద మళ్ళీ ఈ సీజన్ ఒచ్చేసరికి పెయిన్ ఒచ్చి చిరన ఇత్తర వస్స ఉంది చెవులో
అయ్యో చనా ఇబ్బంది అట్లా వస్తే చూపించుకున్నారా
చూపించుకున్నాను స్కానింగ్ అంత అయ్యింది నేనే నెగ్లెక్ట్ చేసింది. ఎవరి కర్మవాళ్ళు పడాల అంట్ర కదా అది నిజంగా ఇప్పుడు తెలుస్తాంది నాకి ఫస్ట్లోనే నెగ్లెక్ట్ చేయికోడ్దు తా అట్లే కంటిన్యూ చేసింది చూపించుకునేది సరిపోతా ఉందా
అవును
నేను అట్లా చేయకుండా సాఫ్ చేసేసి ఏమోలే తగ్గిపోయింది వోస్ సౌండ్ల చింముతారా అని
ఆ
మళ్ళీ ఈ సీజన్ ఒచ్చేసరికి స్టార్ట్ అయిపెంది మళ్ళీ పోల పోయి మొన్న చూపించుకున్నాను ఇక్కడే అంటే ముందు చూపించకోండి చోటెం పోలేదు
అవునే
ఇక్కడే టౌన్ లోనే చూపిచ్చుకొని వచ్చేసినాను ప్రజెంట్ కార్ అది చేమ్ కారే తగ్గిపోతే మళ్ళీ అక్కడే పోయి అంత నీట్గా అది స్కానింగ్ అంతా తీపిచ్చి చేపియ్యాల ఇక తగ్గే వరకు ఆ అది చిన్నగ హోల్ లాగా ఉందంట చెవులో
అవునా
ఆ అది క్లోజ్ అయిపోతే ఏం ప్రాబ్లం ఉండలేదు అంతా క్లియర్ గా చెప్పినారు వాళ్ళేమి నేనే నెగ్లెక్ట్ చేసింది. ఫోర్, ఫైవ్ మంత్స్ పోయినాను చెకప్ కి వస్తా ఉండల్లా, అది తగ్గే వరకు చూస్తాము అసలు తగ్గలేదు అంటే ఆపరేషన్ చేస్తాము. మెడిసిన్స్ తోనే తగ్గేటట్టు ఉంటే ఇద్దే ట్రై చేస్తాము అని చెప్పినారు వాళ్ళేమే నేను నెగ్లెక్ట్ చేసినాను, అందు కే పొయ్యి ఇది ఆ ఇది చీమ్ ఒకటి కారె తగ్గిపోతే వాళ్ళు స్కానింగ్ తీసేకి అంత యూజ్ ఐతుంది.
అవునులే ఉమ్
ఆ ఇది తగ్గిపోతే ఈ వారంలో అట్ల పోయి చూపించుకోవాల్ల
ఏదన్న చిన్నగున్నప్పుడే చూపించుకోల పెద్దగయితే ఇంగ ప్రాబ్లమ్ ఉ
ఉమ్ ఏం ప్రాబ్లం లేదు ఇది చిన్నప్పుడు వచ్చింటె నాకి అప్పుడు చాలా ప్రాబ్లం అయ్యండే తగ్గిపోయింది పూర్తి ఏం ప్రాబ్లం లేదు ఇంకా అని చెప్తున్నారు. మళ్ళీ సేమ్ ముంది అరి ఇక్ ఇక్కడ సీజన్ చానా వేరే ఆంధ్రాలో అయితే సెట్ అయితుందా సీజన్ కి వాతావరణంకి నాకి ఇక్కడీ సీజన్ వచ్చేసరికి ఈ చలికి గాలికి ఈ ఇంకా నవంబర్, డిసెంబర్ ఆట్లో ఇంకా చెల్లి అసలు బయటకు కూడ పోయే పేయలేదు
అవునా
ఆ ఆ అందుకనే ఆ చలికే ఏమో అనిపిస్తాంది నకి వాళ్ళు కూడ చెప్పింది అట్లే చెప్పినారు, ఎక్కువ చల్లీకి ఉంటాన్నట్టు న్నావు అందుకే హోల్ తర అయిపోయింది అది, చవులేకి ఎక్కువ పోయి ఇంతకు ముందు ప్రాబ్లం ఉండే అని చెప్పినారు
అవునా
దూది పెట్టుకుంటనే ఉన్నానా అది మళ్ళీ ఎందుకో స్టార్ట్ అయింది. అది క్లియర్ చేపించుకోవాలి ఆపరేషన్ చేస్తాము అంటే చేపించుకోవాలి ఇంకేం చేసేకేం లేదు
అవునా
ఫ్యూచర్ మళ్లీ ప్రాబ్లమ్ అయితుంది అందుకు సంవత్సరం సంవత్సరము ఈ సీజన్ లో బాధపడే కంటే క్లియర్ చేపించుకునేది మేలు
అవును
ఉమ్
ముందే చూపిచ్చుకునేది బెస్ట్
ఆ అవును అదే ఇంగ డిసైడ్ అయి నన్ను చూపించుకోవాల్లా వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి ఇంక నేను. స్టాప్ చేయకోకుండా కంటిన్యూ చేయల్లా వన్ ఇయర్ పడుతుందో, టూ ఇయర్స్ పడుతుందో వాళ్ళేన్నియర్స్ చెప్పినా గుడ పోవాల్ల చూపించుకోవాల్ల అనుకున్నా ఇంగ
అవును
నైట్కి ఏం చేసినార.
చెయ్యాలి చపాతి చేద్దామని చపాతి ఆకూర ఫ్రై. మీరు చేసినార వంట.
లేద్ ఇంకా చేయలే మేము.
అంటే ఈ సీజన్దే ఇది గురగాఆకు వస్తుంది తెల్సా.
ఏమీ
ఆకు ఆకు
ఆకా
మా ఆకూర నార్మల్గా ఈ పప్పులే కేసే ఆకు. కూర ఆ తర ఉంటుంది కదా అట్లనే గురగాఆకు అనివస్తుంది జంపుగా ఉంటుంది ఆకు. తెల్సా హ్మ అది ఇంటి పక్కనే కాసింటే అది పీ. కొని వచ్చినాము దాంతో చేసుకోవాల. పులగూర తర చేస్తే బాగుంటుంది టేస్ట్. చెనిగిత్తినాలు అవి వేసి.
ఆ
బాగుంటుంది టేస్ట్ ఉం నేను. అక్కడ తినింది లేదు ఎప్పుడు ఇక్కడ వచ్చినాకే అది తినింది అంటే మా అమ్మెళ్ళు చేస్తానంటప్పుడు. తెలీదు అమమ్మ ఎప్పుడు చేస్తుంది మా అమ్మ వాళ్ళ ఆ ఇంట్లో చేస్తా ఉండ్రంట.
ఆ
మా ఆమ్మ మాత్రం మాకు ఎప్పుడు చేసిండేది తెలీదు ఇక్కడ వచ్చినాకే తెలిసింది నాకి అది. ఇట్ల చేస్తారు అని మా అమ్మకడిగితే బాగుంటుంది అని టేస్ట్. ఆ ఇక్కడ చేస్తాఉంటి మీ. అమ్మమొల దగ్గర ఈడ మన ఇంట్లో చేసిందిద ఎప్పుడు అనిన్న.
అవునా
మెల్లగ్ కల్పుకోవాలి.
బాగ్ చేస్తారా వంటలు మీరు.
ఆసర్ నాకీ అదే వెజ్ చేస్తాను నాన్ వెజ్ రాదు అంతగా. చేసింది లేదు ఎప్పుడు.
తింటారా వెజ్ నాన్ వెజ్.
ఆ తింటాన్‌ లైట్గా
నాన్వెెజ్జా
హ్మ్
ఆ
చేసేది ఎప్పుడు చేసిండ్న లేదు చేసింది చూసినాను కానీ ఎప్పుడు ట్రై. చేసిండను ఓన్గా.
అవునా
మ్మ్ అక్కడేమో మా అమ్మ చేస్తాండా ఇక్కడేమో మా అత్త చేస్తుంది నేనే ఏమి చేసేది ఉండ లేదు.
ఆ ఇంకా మీరు చేసినప్పుడే నేర్చుకుండేది ఇంక అన్ని
మ్మ్ హా చూసినాను కాబట్టి దాంట్లోకి ఏమేమి ఏసేది అంత ఐడియా ఉంది ఇంకెప్పుడన్నా అయే వీళ్ళు చేసేకి లేరు అంటే ఇంగ ట్రై చెయ్యాల్నప్పుడు
ఆ ఇంకెవరనా లేకపోతే ఇంకా తప్పదు చేసుకోవాల్సినవి తప్పదు మనమే చేసుకోవాల
అవును ఇంగ వెజ్ కూడా అక్కడ కర్రీస్ వేరు ఇక్కడ కర్రీస్ వేరు చానా వన్ సైడ్ అయితే ఎక్కువ పప్పు టమోటా రసము ఆ నార్మల్గా వంకాయ మొత్తంకయాత్రా ఉంటాయి ఇక్కడ వేరు సాంబారు గింజలు చార్లు
ఆ
ఎక్కువ బాతులు టమోటా బాతు అంటా మెంతే బాత్ ఇట్లా ఎక్కువ చేస్తారా
నచ్చినాయా మీకీ ఫుడ్ అక్కడిది
నాకైతే సెట్ అయింది
సెట్టయిందా సెట్ అయితే పర్లా కొంచమంది అవునులే
అనిటిలో సెట్యంది నాకేమ్మో
అయితే కొంచంమంది వేరేగా చేస్తారు కదా కొన్ని సెట్ అయ్యేకి కొన్ని రోజులు పట్
అవునవును అట్లే అడిగినారు నన్ని స్టార్టింగ్ లో ఇక్కడ అక్కడ వేరే ఉంటాయి కదా సెట్ అయింది ఎట్లా టేస్ట్ ఇంకా డిఫరెన్సా అని అడిగినాను
ఆ
నాకేం స్టార్టింగ్ లోనే సెట్ అయింది డిఫరెన్స్ ఏం అనిపియలా
హ్మ్
హ్మ్ ఇంకేమండి
ఇంకేం బాన్నారా ఇంట్లో ఫ్యామిలీ అంతా
హ్మ్ అందరూ బాగున్నారు మీరు బాగున్నారా అందరూ
ఆ అందరు బాగున్నారు
హ్మ్
ఆ సరే
హ్మ్ పది స్